చెప్పండి టాపిక్ ఏమైనా ఏం టాపిక్ ఈరోజూ ఎట్లా గడిచిందండీ
ఈ బాగా గడిసిందండి నాకు తెలియదు మొత్తానికి తెలిదు
సాడ్ మూమెంట్స్ అండి సాడ్ మంచిఅన్ని చేప్పుకోవాలి
నేను సాన ఏడ్చిన ఇవాళ ఏమో అండి మా ఫ్రెండ్ బాగా గుర్తుకొచ్చింది ఇవాళ చాలా మిస్ అయినా ఆమెని
ఉహు హ్
వెళ్ళిపోతే బాధాగా ఉంటది
అవునండి ఇంకా మీ లైఫ్ లో సాడ్ యీ ఏమన్నా అయినయా
ఆ
సే మీ లైఫ్ లో సాడ్ యీ ఏమన్నా ఉన్నాయా అండి మీ లైఫ్ లో ఏమైనా సాడ్ యీ ఎందుకంటె ఆ ఆహా లైఫ్ అంటనే సాడ్ ఉంటదండి అయినా దాన్ దాటుకొని వెళ్ళాలి యా
లైఫ్ అంటనే
అదే లైఫ్ లో ప్రాబ్లమ్స్ లేకపోతే ఏదుంటదండి లైఫ్
నా లైఫే ఒక పెద్ద ప్రాబ్లం అండి లైఫ్ తో ప్రాబ్లం కాద్ నా లైఫ్
తే అండి అందరికుంటాయండి ప్రాబ్లమ్స్ ఎవ్వరికైనా అవన్నీ దాటుకోవాల్సి ఎవరింట్లో ఎవరింట్లో వాళ్ళు నేనే ప్రాబ్లం అని అనుకుంటారు కానీ వాళ్ళే ఒక పెద్ద సొల్యూషన్ అసల్
అవునా ఏమో అండి నాకైతే ఎప్పుడు అనిపిస్తలేదు ఇయ్యాలా ఒక అ మేడం కూడా ఒకటే రుహిణిని పేమెంట్లు కాలేదు రుహిణిని పేమెంట్ కాలే అనేసి అంటనే ఉంది
ఆమ్ మా ఆఫీసరు వాళ్ళ అందర్ని అట్టగే అంటాడు
ఆ ఏ ఊ అట్లంటే మేడం వాళ్ళు దేనికో పేమెంట్ కాలే అంటేనే ఉంటు
ఉమ్ దాంతోనే కొంచెం మైండ్ అప్సెట్ అయ్యింది ఇవాళ
అయితేలే ఏమి లే ఇంకా అండి
ఏం చెప్పాలండి ఇంకా ఆ మేడం పెద్ద సాగు దాంతోనే పెద్ద బాధ అయితది
అవునా ఉమ్ బంద్ చే ఏ ఇంట్లో ప్రాబ్లమ్ అయితే ఉమ్ ఎంత కష్టపడాలండి ప్రాబ్లమే అది కొషన్ మార్క్ అండి ఆ కొషన్ మార్క్ ఆన్సర్ తీసేయాలి ప్లేట్ అన్నాడు ఉమ్ సొల్యూషన్ మన దగ్గరనే ఉందండి చెయ్యి మనది పెన్ను లేకున్నా మన మన గీతలు గీసుకోవచ్చు
రేపు అంత గీత గీయనికి ట్రై చేస్తా ఉండు అయితే
గీ గీతలు అద దా మన రాతలు నాలో ఉన్నది ఒక కవిత ఏం చేయడండి కొన్ని ఇస్తది కొన్ని నేను కూడా చెప్తా ఇద్దరం సగం సగం అండి సగంలో సగం కవిత అన్నమాట ఇ ఇ పండు బస్సు కాాలగాయ బధద అయ్యో మిర్చిలు మేము అడిగిన ఇయ్యలేదు అమ్ మిర్చి జరఅంట ఇయ్యిండి బాధ పడుతుంది నువ్వు తెచ్చుకునే మూడు వేళలో సగం సగం చేసేయి మ ఉమ్
యా
త ఇద్దరు కుప్పు సడియా ఏడన్నా అవి లోపల ఉన్నాయి ఏం టీవీ చూస్తున్నాండి
ఉహుమ్
బాగుంటాయండి మిర్చిలు మా దగ్గర
మా దగ్గర కూడా బాగుంటాయి అండి మా అత్తమ వేస్తే బా టేస్ట్ ఉంటాయి మీకంటే మా అయే బాగుంటాయి
అవును మా దగ్గర చిట్టి గారెలు బాగుంటాయిడి మీ అత్తమ మొత్తం మా పిన్ని చేసిందండి ఏ మన కా మివేఅండి మీరు అత్తయ్య అనుకుంటారా ఆమెని సరే ఆమ్ ఈరోజు బాధ పడ్డ నేను కూడా బాగుంది నినేం మాటలు మాట్లాడితే ఇంకా బాగా పడుతున్నాడు లే
నేను బాగా పడుతు బాగా పడుతుంటాన
మ్మ్ అంటే ఆమె సిచ్యువేషన్ ఉండింటుందో ఏ సిచ్యువేషన్ ఉందండిింద సో అక్కడున ఇక్కడ ఉమ్ మర్చిపొయి బాగ మ్మ్ ఇంకొసారి వస్తావు కదా ఏ మ్మ్ అయ్యో కింద పడితె లెయ్ అని బాధ పడేటొల్లు
మ్మ్ కొత్త ఫోన్ కొన మానలి
నాది కూడా కొత్త ఫోనే అండి ఊకూకే జారుతుంది భయమే నేన్ కొత్త ఫోన్ కావాలి ఉహ ఇంకా అండి నేను చిట్టి గారెలు తింటున్నాను
మ్మ్ హ్మ్
మీ దాంట్లో సౌండ్ వస్తుంది మీరేం తింటున్నారండి అయ్యో మాన్న పొయింది తెలుసా కో ఇన్సిడెంట్స్ ఆ మ్మ్ ఓక మూడు అయితే అయిపోతాయి అన్నట్టుగా అయిపోవాల్ల అని ఉన్నా పేమెంట్స్ ఇక్కడ పొద్దున్నే లేస్ ఆఫీస్ పోవాలండి బస్ వస్తాదొ రాదొ అదే బాధ ఏమ్ పని లేదు ఏమ్ ఏమ్ చేసావండి ఏదొ ఒకటి పాయసం గారెలు అడ ఇడిచి వస్తుంది అండి నమ వ వస్తధ్ర ము అ ఏమ్ అయితే ఆమెన్ మేడం ఫో ర్ట్ సిక్స్ అవుతుంది మార్నింగ్ ఫైవ్ అవుతాది ఇనోస్తలేదు ఇక ఫోన్ తీస్తాడని చూడాలి ఈగ వెళ్ల వెళ్ళ లేట్ అయింది ఫోన్ చేసింది మేడం మ్మ్ మ్మ్ సిక్స్ అయింది డాడి బండి దగ్గర పోత అంది ఓకే అండి అయితే ఈ రోజు నేను కూడా పోయిన అండి అంతేనా
వాళ్ళైతే ఎట్లాగైనా రాని అండి నేనైతే మా డాడీ కాడికీ పోదాం అనుకుని ఫిక్సయిన
ఇంకా అండి ఈరోజు నేను ఆఫీస్ కి వెళ్తున్నా అండి అక్కడ నేను ఒక ఒక అబ్బాయి ఉన్నాడని ఆ అబ్బాయిని చూడొద్దు అనేసి ఈ అబ్బాయి మాట్లాడుతున్నా మీరు మళ్ళ మీ దగ్గరకు వచ్చినంక కూడా మొఖం చూసి ఇట్లా హైబ్రో లేపింది ఏంటిది అనేసి మళ్ళా ఎక్కడ నేను మాట్లాడి ఏడ్తనో అనేసి నేను సప్పుడేక పోయినా అండి నేను కూడా అందుకే అదే బాధ పడుతున్నా
నేను ఇవాళ సాయంత్రం ఇంకో బాధ ఏందంటే ఆమెని రూల్ లేదు ఆమెని అన్ని రూల్స్ లేదనింది నేనైనా ఆమెని కనీసం నన్ను చూస్తే మంచిగా ఉండు కదా అని అనిపిస్తది
అట్లనే ఉంటాయండి మనం చూడకపోతే ఎందుకు చూడలేదా అని ఇట్లా కొట్టుతాడు
ఏంటో అండి తలరాత ఏం అర్ధమే కాదు నాకు అప్పుడప్పుడు అర్థమే కాదు
మ్మ్ ఎక్కిళ్ళు వస్తున్నాయి తాగండి
ఎక్కిళ్ల రోగం ఉందండి నాకు ఎప్పటి నుంచో
ఏంటండిఆ సౌండ్ పోయి ఎవరండి నీకు నాకు పెట్టింది స్నాప్స్ నాకు మ్ బాయ్ బాయ్ అవును అవును నిన్న చెప్పారంట అట్లనే బాగున్నట్టుంది వాళ్ళకు అక్క పక్కనే బాంబు లు పడుతున్నాయ్ అన్నడండి
అటు సైడ్ వస్తున్నాయా అంటే అటు సైడ్ వస్తలేవని వేరే ఏరియాలో పడుతుంది ఇప్పుడు అయితే ఇంట్లనే ఉన్న అని చెప్పిండు ఆయన పాపం మమ్మీ మా డాడీ వాళ్ళందరు బాధపడ్డరండి ఇగా అది బాధపడడం చూసి నేను కూడా వీడియో కాల్ మాట్లా డుతున్నవేంటిది అని చెప్పి
ఇంతటితో అయి పోయిందడి సమాప్తం కాదు కాదు ఓకే అండి ఇవాల తే భయ పడతదా అయితే
ఇంతటితో సమాప్తం అండి
ఓకే అండి